హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నాను మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరూ అండి
ఏం చేయలేదండి ఇప్పుడే తిన్నాము మీరు
ఇప్పుడే తిన్నానండి
ఏం చేశారండి తినడానికి
సిని మా అన్నం మునకాయి కర్రీ మజ్జిగ పులుసు అండి
అవునా మునకాయి కర్రీ మీరే చేసారా
ఆ నేనే చేశానండి
అవునా ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా నేను నేర్చు
మనక్కాయ కర్రీ చేయడమా చెప్తాను వినండి
ఆ చెప్పండి
అవి మునక్కయలు ఒక తీసుకోండి ఒకక్క హాఫ్ కిలో
ఆ ఓకే
చిన్నగా మన ఫింగర్ అంత సైజ్ లో కట్ చేసుకోండి
ఆ
తర్వాత ఏంటి అది ఉంటుంది చూడండి కుక్కర్ తీసుకోండి
ఆ ఓకే
దాంట్లోకి ఫస్ట్ మసాలా పట్టుకోవాలి మసాలా ఎలా అంటే ఉప్పు కారం చెన్నగితనాలు ఆ ధనియాల పొడి ఎల్లగడ్డ ఎర్రగడ్డ
బోసు
అన్ని మిక్సీకి వేసేసుకోవాలి వింటున్నారా అన్ని మిక్సీకి వేసేసుకున్నా తర్వాత అది చెప్పను కదండి కుక్కర్ తీసుకొని కుక్కర్ లోకి ఇది ఇవి వేసేసుకొని కొన్ని బ్యాల్లు వేసేసుకొని
ఓకే
ఈ మునక్కాయలు వేసేసుకొని మంచిగా ఒక టూత్ త్రి విజల్స్ కి ఉడగబెట్టేయాలి తర్వాతవి ఉడి కిన తర్వాత ఆఫ్ చేసి ఉడికినాయా లేదో చెక్ చేసిన తర్వాత తిరువాత వేస్ సుకోవాలంటే పోపు వేసుకోవటడం ఇంకా తెలుసు కదండి అంతే అండి ఇంకా మీరు ఇలానే చేస్తారా ఏమైనా కొత్తగా నేర్చుకుంటారా మీ చేస్తారా అ మీరేం తిన్నారు
మీమా చెనీగ్ గింజల రస త్తము అన్నం తిన్నానండి చెనిగిత్తనల రసం వచ్చి ఫస్ట్ చనీగ్ గింజలు తెలుసు కదా అండి గ్రౌండ్ నట్స్
సండి
ఉమ్ అవి వేయించుకోండి
ఆ
కున్నాక కొంచెం అవి పక్కన పెట్టి కొంచెం చల్లారాక మిక్సీ పట్ కొడి పౌడర్ తవాత్ త్త ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోండి చింతకాయ వాటర్ లో నానబెట్టి పెట్టండి ఫస్ట్ ఓచ్చి తిరుమాత వేయండి
ఆ
ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తీరువాత వేయండి
అవు
తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేయండి సాల్ట్ వేయండి
ఆ
తర్వాత కొంచెం అంటే అది ఆనియన్ పచ్చిమిర్చి చేసారు కదా కొంచెం కొం చెం వేగాక కొన్ని వాటర్ పోయండి మీకు కావల్సినన్ని వాటరు అంటే రసం ఎంత కావాలి అంటే అన్ని వాటర్ పోయండి తర్వాత చింత ప అదే చింతపండు వాటర్ పోయాలి నార్మల్ వాటర్ కాదు చింతపండు నాన్ పెట్టింటారు కదా ఆ వాటర్ రే పోయాలి
బ్లాక్ చింతపండు వేయాలా రెడ్ చింత పండు వేయాలా
ఏది ఉంటే అది వేసుకోండి ఇంట్లో ఏమైతుంది ఏదైనా పులుపేగా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే తినడానికి బాఉంటుంది మీకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ ఏయ్యాలి కొంచెం నీళ్ళగానే కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేయ్యాలి
ఓకే
ఆ కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది పైకి తెర్లడం అంటారు కదా బబుల్స్ వచ్చేటట్టు అలా బాయిల్ అయ్యేటప్పుడు శనీగ గంజల్ పొడి కొట్టుంటారు కదా ఆ పొడిని వేసి కలిపేయండి మంచిగా అంటే ఉండలు కట్టకుండా మంచిగా కలిప్ చెప్పండి అంతే అండి తర్వాత ఇంకొంచెం ఏ ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి ఆ పొడి తో పాటు అంతే అండి
ఇంతిసిగా ఇన్ని రోజులు నాకు రాదండి అది చెయ్యడు అసలు నేను ఎలా చేస్తారంటే మామూలు చెన్నగితనాలు చట్నీ చేస్తాం కదండి అది చేసి తర్వాత గిన్నె తీసుకొని ఆ చట్నీ అంతా నీలలోకి వేస్ ఆ గిన్నెలో వేసి కొన్ని నీళ్లు వేసి ఉడకబెట్టేస్తానన్
అలా చేస్తే తిన్న కూడా తిన్నారా అండి ఎవరైనా
ఏమో అండి అందుకే ఎప్పుడు చెయ్యలేదండి నేను అలా చెయ్యాలని నేను అనుకున్నాను అంతే. ఇప్పుడు మీరు చెప్పారు కదండి అలా ట్రై చేస్త్ స్తాను అండి
ఓకే అండి మీకు పెళ్ళై అయిందా అండి.
ఆహా లేదండి ఇంకా.
అవునా
ఇంకా ఏంటండి ఏం చేస్తారు మొద్ పొద్దున్నా ఏం తిన్నారండి.
మార్నింగ్ వచ్చీ దోశ తిన్నానండి.
ఆ
దోశా, పులిహోరా.
రెండూ తిన్నార అండి దోశా, పులిహోర పులిహోర్ రా ఎలా చేస్తారండి పొడ్ పొడి వాడుతారా లేదంటే మీరే ఇంట్లో ఏమైనా చేసుకుంట్
పొడే వాడతామండి మేము.
ఏవ్ బయట పులిహోర్
పులిహోరా కూడా సేమ్ అండీ ఏమీ లేదూ. జస్టూ సె సేమ్ పచ్చిమిర్చి, ఆనియనూ అవన్నీ కట్ చేసి పెట్టుకోవడం తిరువాత్ తా వెయ్యడము. తర్వాత తిరువాత కొంచెం వేగిన తర్వాత చింతపండు పొయ్యాలి కొంచెం చింత పండూ ఆ చింతపండు కొంచెం పొయ్యాలి. కొంచెమే వెయ్యాలి ఆ చింతపండు ఏసిన్ సాల్ట్ కొంచెం తక్కువ్ వెయ్యాలీ ఎందుకంటే ఆల్రెడీ ఆ పౌడర్ లో సాల్ట్ అనేది ఉంటుంది. సో సాల్ట్ కొంచెం తక్కువ వెయ్యాలి. చింతపండు రసం కొంచెం ఏసిన తర్వాతా ఇంకా పులిహోర ప్యాకెట్ లాస్ట్లో వెయ్యాలి. ముందే వేసారంటే మాడిపోతుంది ఆ పౌడర్ అనేది.
ఆ ఓకే
ఏసి మినిట్ కూడ ఉండకూడదు. జస్ట్ అలా కొంచెం ఫ్లేమ్ లో అట్లా అనీ ఆఫ్ చేసేయాలి. లేకపోతే పులిహోర పౌడర్ అనేది మాడిపోతుందండి. అంతే ఇంకా వా రైస్ లో కల్పుకొన్ తినేయి లెమెన్ రైస్ కూడా అంతే ఆ అంతే. పొడి తెచ్చుకుంటాము పొడి పొడి లేనప్పుడు ఇంట్లోనే చేసుకుంటాములేండి. లెమెన్ రైస్ కీ పచ్చిమిర్చి మిక్సీ కేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి.
ఓ అవునా ఏమో అండి నాకు వంటల్ అవి
కంటే కూడా
అంతగా రావు ఇంకేంటండి మీ మీ ఫేవరెట్ డిష్ ఏం టం డి
వచ్చా అండి మీకు రెట్టా అండి చికెన్ అండి. హలో వినిపీయట్లేదా అండి మీకూ
వినిపీయట్లేదం మీరు మాట్
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు విన్ పిస్తుంది
ఆ చెప్పండి
చేయడం ఎవరికన్నా రాకుడా ఉంటుందా అండి
అంటే వచ్చలేదు అని అ మీరున్న చోట కొంచెం పక్కకు వస్తారా ఏమ్ వి
ఏ
లేదు హలో
ఆ చెప్పండి
చెప్పండి
అ ఆ ఇప్పుడు వినిపిస్తుందండి
ఆ చెప్పండి
ఇంక మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
నా ఫేవరెట్ డిష్ చికెన్ అండి
చికెన్ బాగా చేస్తార అంటే చికెన్ అనా దాంట్లో స్పెషల్ ఏమైనా
చికెన్ అంటే నాకు బయట తిన్నామనడము అంటే స్టార్టర్ ఇస్టమ్ అండి చికెన్ లో
డ
అంటే అరబిక్లా ఉంటుదండి టర్బో చికెన్ అని అది బాగుంటుంది చాలా
ఎ స్టర్టర్ ఇష్టమండి
అరబిక్ లో ఉంటుందండి టర్బో చికెన్ అని అది చాలా ఇష్టం అంటే
ఓ ఓహో
ఆ
వచ్చా మీ
నా నాకు చేయడం రాదండి
ఇంగ్రీడియయంట్స్ ఏమన్న వాటర్ అలా
అదే ఇంగ్రీడియయంన్ట్స్ అంటే కూడా తెలిదుండి అవి ఏమో అంటే వాళ్ళు ఏదో చేస్తారండి గ్రీన్ కలర్ లో ఉంటంది స్టటరు అంతే తెలుసు
ఆహా
ఇంట్లో అయితే మేము చిల్లీ చికెన్ చేసుకుంటామండి
తినడం ఒక్కటి తెలుసు అంటారు
అంతే అండి అక్కడ మాత్రము
చికెన్ లో ఉన్న క్యాప్సికమ్ చాలా బాగుంటుందండి
ఆ అవునండి స్టార్టర్స్ లో మెయిన్ చాలా బాగుంటుంది బా తినాలనిపిస్తది
అవునండి తినాలనిపిస్తుంది ఇప్పుడు
ఆ
ఇంకేంటండి
చెప్పాలండి మీరే
సర్లే
ఆ సరే ఆ సరేనండి ఆ బాయ్ ఆ బాయ్